క్
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి అలా ఇక్కడే ఇంటి దగ్గరే ఉన్నాను
అవున అండి వాకింగ్ చేస్తున్నారా ఏమన్నా లేకుంటే ఊరికే కూర్చున్నారా బయట గాలికి
ఆ బయట కూర్చోలేదండి నిలబడి మీతో కా అట్లా మాట్లాడుతూ ఉన్నాను
వాతావరణం ఎలా ఉందండి మీ ఇంటి దగ్గర
చాలా చల్లగుందండి
అవునండి గాలి వీస్తుందా ఇక్కడ ఏం పెద్ద గాలి వీయట్లేదు కానీ వెలుతురుగానే ఉందండి
ఇక్కడ అంతే అండి గాలి ఏం లేదు ఈ రోజు ఎక్కువ లేదు కదా గాలి ఎండ ఎక్కువ ఉంది
మూడు రోజుల నుంచి గాలి ఏం రావట్లేదండి ఎక్కువగా ఎండలు చాలా ఎక్కువ వస్తుంది
ఆ అంటే ఎండ ఏం ఎక్కువ లేదు ఓకే
మ్ చెప్పండి
ఎండ ఏమి ఎక్కువ లేదు అంటే ఎండ ఇన్ని రోజులు గాలి ఎక్కు. ఉండి ఎండలేక ఇప్పుడు ఎండ వస్తే సడన్ గా,
అదే ఆ హే ఆ ఆ అదే అండి చాలా ఉడుకు పెడతాంది మూడు రోజుల నుంచి అసలు మాకైతే, రాత్రి పూట్లా కరెంట్ కూడా తీసేస్తున్నారు ఎందుకో,
అయ్యో మీ అపార్ట్మెంట్ లో జనరేటర్ లేదా అండి.
జనరేటర్ అంటే లిఫ్ట్ ఒకటే ఉందండి మాకు, లేదు అందరికి ఇవ్వాలంటే ఇంకా వావాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలనా.
మచ్చిపోయా మనం లిఫ్ట్ కొట్టే కదా జనరేటర్.
ఆ లిఫ్ట్కి ఒకటే అండి. ఇంటికి ఒకటి ఇంళకి ఎలా ఇస్తారండి జనరేటర్లు.
డీ లేర్ ఓకే అంటే మీరుేమన్నా సపరేట్ పెట్టుకో
లేదండి ఏం జనరేట్. ఇన్ టర్లుం లేవు మా ఇంట్లో కరెంట్ పోతే అలానే ఉండాలి.
ఆహ అది ఎందుకుంటనండి అలానే బయటికి రావచ్చు.
బయటికు ఎలా వస్తామండి రాత్రి అర్ధ రాత్రి రెండు మూడు. కట్లపోతే అవునండి.
అది సహజ హు,
మామూలుగా అయితే ఎప్పుడన్నా. పోతే ఒకళ కి బయటకు వచ్చి కూ నిీళ పడతాం బాల్కెనీలో అట్లా. ఇంకా అర్ధరాత్రి పోతే రాలేము కదండి దెయ్యాలు తిరిగే టైమ్ లో,
ఆ మ్ మిమ్మల్ని చూసి ఏం చేస్తాయిలేండి దే య్యాలు
ఆ ఏం చేయవండి మనమే భయపడతాము అంతే.
ఆ
మీ మీకి దేయాలంటే భయం లేదా,
ఎందుకు లెండి ఏం మనిషం కాదా భయపడను.
మీరు మనిషేనా అండి మీకు భయమా దయ్యాలంటే.
భయమే అండి దేయ్యాాల అనే కాదు. దేనికైతా దేనికైనా భయపడతానండి.
దేనికేనాంటే వేటికి దీనిలో ఏ ఏ దాంలోకి భయపడతారండి మీరు ఎక్కువగా,
అంటే ఇప్పుడు మనుషులకి భయపడతానండి ఎక్కువ,
ఉమ్ మనుషులకి కాదండి ఇప్పుడి జంతువులు కుక్కకి, పిల్లికి నక్కలకి ఆ కుక్క పిల్లలకి అట్లా ఏమైనా భయపడత.
ఆ లేదు మరి అట్లా చిన్న చిన్న దాంట్కి భయపండి గాని,
అవును. నేను భయపడతాండి నా కుక్కలన్నా భయమే పిల్లిలన్నా భయమే కోడి లన్నా భయము.
అవి భయపడతాయా మీరు భయపడతారు.
మేమే భయ బడతామండి.
ఓకే కే అంటే
ఏ జంతువులు చూసినా భయం అనిపిస్తాదండి.
ఎందుకండి.
ఏమో అండే మాకు భయం అయిపోతావి పిల్లులు బరుకుతాయి కుక్కలు కరుస్తాయి పా కోళ్ళు పొడుస్తాయి అట్లా హాని చేస్తా.
అది ము మీవు అందిడి అలా ఏం చెయవు.
ఏమో అండి చెప్పలేము ఒక్కొక్కసారి
మీకు ఒకవేల పెంచుకుంటే చాలా బాగుంటాయండి
మయ్ ఏమో అండి మాకు చిన్నప్పటి నుంచి భయం అవన్ని అంటే మేము కుక్కలు ఉన్న చోట అసలు ఉండమండి పిల్లి గాని పి ఇళ్లలో పిల్లిల్లు పెంచుకున్నమ మేము పోమండి వాళ్ళ ఇండ్లలోకి
అయ్యో ఎందుకండి మిమ్మల్ని చూసి అది ఏమన్నా భయపడుతాయన
ఏమోండి దగ్గరకు వచ్చేస్తాయి కదా ఏమో వాటిని చూస్తే కొంచెం బాడీ అంతా
అట్లా అయిపోతుందా అని అలా ఏం లేదండి మా కుక్కలకి కుక్కలక్ కూడా ఏం భయపడే అంత అవస్ సరం లేదండి ఏమన్నా ఊరికే అంటే వ్
మ్ అదెంది అంటే ఈ రోడ్డు మీద పోయే కుక్కలు కాదండి రోడ్ మీద ఉంటే నేను సైడ్కి వెళ్లిపోతా కొంతమంది ఇళ్ళళ్ళో పెంచుకుంటారు కదండి
ఆ ఇప్పుడు పిల్లిలు కూడా
ఈ మీ మనుషుల దగ్గరకి వస్తాయి ఇంట్లక్ పోతేనే అట్లా అట్లా అలా కుక్కాలంటే భయం అండి
మామూలే వస్తాయి ఇంకా దాని స్వభావమే అంత కదా అంటే మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ కనుకోవలే కదా
అది అట్ల దగ్గరికి వస్తే మాకు భయం అయితాదండి మేము ఇగ పరిగెత్తామండి ఇంగ ఇక్కడ ఒక సెకండ్ కూడా ఉండం
మ్ అలా ఏం కాదండి పిల్లలు అయితే ఇంకా నైస్ గా ఉంటాయండి చాలా స్మూత్ గా
సర్లే తు వాళ్ళని చూస్తె మాకు ఎలానో అయిపోతుందండి
అ ఇంకా అలా భయపడితే ఎట్లా అండి చిన్న చిన్న దాన్లక్ లేదండి
మా ఇంటి దగ్గర వాగు వచ్చి హల్చల్ చల్ చేసి పోయిందండి మొన్న చచ్చిపోయిందం దండీ ఆ ఆవు
అయ్యో
ఆవు కాదంటే ఎద్దు అది
ఆ ఎద్ దూడ దూడపిల్ల
ఆ పెద్ద గేమ్ లేదు చిన్నగే ఉంది కానీ మా స్కూల్ దగ్గర పార్క్ ఉందండి ఆ పార్కులో చూసిన కదా అట్లా చేస్తాందని మళ్ళీ ఏమైందో ఏమో చనిపోయిందంట అది
మ్ అంతే అండి ఆంటీ లేదంటే ఎవరన్న కొట్టింటారు
అదే అదే అండి పని ఎందుకు చేసిందో ఏమో అట్లా అది
అంతే అండి దానికి కొంచెం తిక్క రేగిఉంటుంది
మ్ అదే అండి ఎందుకండీ ఆ పక్షి అలా అరుస్తుంది
అలా అడుస్తునందుకు మనం దానికి ఏ ఆన్సర్ చెప్పలేం కదా మన్ మాట్లాడతాం అది దాన్ని మనం ఎలా మా
పక్షి
అంటే అది అరిచేది మనం వినకూడదు అంతే
ఇప్పుడు మనం వింటాన్నాం కదండి
అయితే మీకు ఏందోటి అయితుందంది
ఎందుకండి అలా దరిద్రంగా మాట్లాడుతారు
మల్ల అది ఎందుకు ఏం ఇంగ దానికి ఇనపడకూడదంటే దాన్ని మనం
చెంపల్ కొట్కోండి మీరు చెంపల్ కొట్కోండి
కనబడుతుంద ఏ
ఏమోలేండి మీరు చంపలు కొట్టుకోండి
కొట్టుకున్నా
వెరీ గుడ్ అట్లా చెప్పకూడదండి నెగిటివ్ మాటలు ఎప్పుడు పాజిటివ్గా ఉండాల
మీరు ఉండరు కదండి అలా పాజిటివ్గా ఎప్పుడు
నేను పాజిటివ్గా ఉన్న నాకు నెగిటివ్ మాట్లాడే వాళ్ళంటే చానా భయము
భయమా మరి మీరయితే మాట్లాడచ్చా
నీను ఇది ఆడ మాట్లాడేస్తారు అని నేను అందుకే సైలెంట్ గా ఉంటా నేను మాట్లాడను ఇలా మాట్లాడేసి నాకు ఇంగా భయం అయితది
అబ్బా అలా ఏం లేదండి
ఏమోండి నాకు చాలా భయము
మీకేం దేవుడి తోడుగా ఉన్నాల్లేండి
ఏమండి చెప్పలేమండి ఒకోసారి ఒకోసారి టైం ఉన్నట్లు ఒకసారి ఉండవు కదండి మంచిగా మాట్లాడాలి మనం
కరెక్టే కానీ మన మనం మంచిగా ఉండే చాల్లే అండి దేవుడు అదే చూస్తాడు
ఉ ఇంకేంటి అండి ఏమో అండి కొన్ని కొన్ని భయాలన్నీ ఇట్లా మూఢనమ్మకాలు ఎక్కువ నమ్ముతాము
ఆ అలా నమ్మకూడదుండి మరి ఉండాలి మరి ఎక్కువ నమ్మకూడదు
ఏం చేస్తాం అంతే కొన్ని కొన్నిసార్లు చిన్నప్పటి నుంచి నమ్మి నమ్మి మైండ్ దానికి ఫిక్స్ అయిపోయిందండి
మీరు చిన్నప్పుటి నుంచే నమ్ముతారా ఇలాంటి
ఉ నమ్ముతామండి మీరు టీవీ చూస్తన్నారా హ
నేను రోడ్డు చూడ అండి అప్పుడు చూస్తా అండి సెల్ల్ లేనప్పుడు
ఏ సీరియలు చూస్తాండ్రి
మొఘల్ రేకులు నాకు గుర్తుకు ఉండేది అయితే మొఘల్ రేకులు జెమిని టీవీలో లే లే మొబైల్ రేకులు మెయిన్ జెమిటీవీలా ఆ వస్తాంటాయండి ఏం చేయలేం కదా
ఇప్పుడు మీరు అది చూడరా పొదరిల్లు గుడి గంటలు గుడి బాగుంటాయండి చూడండి అవి మీ ఇంట్లో మీ ఇంట్లో మమ్మీ చూడదా
లేదండి బ్యాలెన్స్ ఏపీయలేదు లేపోతే
అవును ఎందుకంటే మీకు సెల్లులో చెప్పించుకో నీకే సరిపోతుంది కదా
అవునండి ఐదు సెల్లులు ఉన్నాయి
ఆంటీ కి కూడా ఉందా సెల్లు
ఆ చిన్న సేల్లు
దాన్ని మళ్ళీ ఏమి అంటే టెంపాస్ ఎట్లా అండి
అంతే అండి పని చేసుకుంటుంది పొద్దున్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పని ఉంటుంది మధ్యాహ్నం కొంచేపు పడుకుంటుంది సాయంత్రం చాలా బయట కూర్చుని అట్లా మాటలు పక్కన ఇంటి వాళ్ళతో మాట్లాడుతుంది
ఉమ్
మరి ఆరు ఏడు నుంచి మరి పని ఉంటుంది తినేకి చేసేది
ఉ
ఏపీలండి ఒకసారి డబ్బులు సంపాదిచ్చి ఇస్త వన్ ఇయర్ ది ఒకేసారి ఏపియాలి.
అ ఏం చేస్తున్నారండి రాత్రికి.
ఇప్పుడా తెలీయదండి మామ్మ ఏం చేయలేదు ఏం చేస్తుందో ఏమో.
ముందుగానే ఏడు అయిపోయింది కదండి టైం ఆల్రెడీ.
అదే అదే అండి తెలీదు ఏం చేస్తుందో ఏమో. ఇంగ లాస్ట్ కి ఎక్కువ అయితే లే. ఏదో ఒకటి బొరుగులు గేనన్నా వేస్తుంది లేదంటే గోబీ అన్నా తెచ్చుకుంటాం.
మళ్ళీ గోబిన మధ్యాహనమే తినీ.
ఇంక తినాల తప్పదు కదండి ఆ అందరు ఒకవేళ తినేకి చేయకుంటే అందరు తెచ్చుకుంటాం.
అందరికి గోబినా.
అదే గోబీ తింటారు ఎక్కువ మీ గోబి రైస్ తెచ్చుకుంటాను. మా అమ్మ మా నాన్నకి కలిపి ఒకటి తెస్తానండి.
మ్మ్
నేను ఒకటి మాయన్న ఒకటి.
సరిపోతుంద అండి ఒక గోబీ వాళ్ళకిద్దరికి.
ఆ సరిపోతుంది.
ఎట్లా సరిపోతది నాకే సారిపోదు వాళ్ళిద్దరికి ఎలా సరిపోతాది.
అంటే మీ అంత తినలేరు లేండి వాళ్ళు.
ఎక్కువ ఎక్కడ తెచ్చుకుంటారండి మీరు గోబీ ఏ ప్లేస్ లో తీసుకుంటారు.
హలో.
ఏమండి గ్యాప్ ఇస్తన్నారు మీరు.
నేను ఇయ్యలేదండి మీరు తీసుకున్నారు, మాట్లాడే మీకే ఇనిపలేదు అనుకుంటా.
గోబి గోబీ ఎక్కడ తెచ్చుకుంటారు ఏ ప్లేస్ లో తెచ్చుకుంటారు అని అడుగుతున్నా.
ఆ చెప్పగానండి థర్డ్ రోడ్ లో అప్పుడు అని. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడే అండి ఆ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఫ్లేవర్ తో చేస్తారా సో మా అమ్మోళ్ళకి. కొంచెం నచ్చుతుంది ఫ్లేవర్తో చేస్తే అక్కడ తేమ్మంటారు. సిక్స్టీ అండి
మేలే కాదండి అమృత్ చాగర్లో కూడా బాగుంటది కదండి గోబీ.
ఎక్కడండి
అమృత్సాగర్లో
అమృతసాగర్ అడ్రస్ చెప్పండి మనకి పేర్లు గుర్తుకుండవ్ అంతగ
ఎవరనేది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర
ఆర్ట్స్ కాలేజ్ దగ్గర తెలీదు నేను ఎప్పుడు తినలేదు. ఆ ఆర్ట్స్ కాలేజీ ఆపోజిట్ ఏదో ఫేమస్ అని అదే. ఫేమస్ కాదు రీల్ చూశాను నేను బాగుంటుందని.
అక్కడ బాగుంటుందండి నాకు చాలా ఇష్టం గోబీ మీరు నాకు చెప్తానే నాకు నోరు ఊరు ఉంటుందండి గోబీ కావాలని.
మరి అక్కడికే వెళ్లి తెచ్చుకునన్నా నేను.
బండి లేదండి.
అవు బండి లేదన్నారు కదా.
అవునండి
నడుచుకొని వెళ్ళండి ఎక్ససయిజ్
నడుచుకొని వెళ్ళేకి ఓపిక లేదండి నాకు ఇస్ ఎడపోయేది టైం అయిపోయింది చీకటి అయి నన్ను ఇంగ పంపిరండి ఇంట్లో
ఆ అవున్లేండి మీరు ధైర్యంగా ఉండాలండి ఇట్లా చీకటికి ఇతరికి ఏం భయపడకూడదు
ఏమో అండి ఇక్కడ ఎవ్వరు ఉండరు అసల రోడ్ల మీద
ఎందుకు ఉండరు అక్కడ మీ సందు దగ్గర ఉండరండి అంటే అడ పిటిసి రోడ్డు చాలా మంది ఉంటారు
ఇటీ నుంచి అడికి పోవాలి కదండి పీటీసీ వరకు ఇట్ నించి గాల్లో ఎగుర్కుంటా పోలేన్గా అల్హా
పోవలా ఏముందండి
ఉమ్ ఏమో అండి భయం మేమ్ పోమండి అట్లా
ఇంకా మీరు ఇలా అయితే బెంగళూరుకి ఒకరే ఎలా వెళ్ళి వస్తారండి
బెంగళూరుకి తప్పదు కాబట్టి పోవళ్ళండి ఇంకా బతుక్కోల డబ్బులు కావాలా సంపాదించుకోవాల కాబట్టి ఇంకా
ఆ అలానే ఇప్పుడు కూడా అనుకుంటే అంతే కదా
ఇప్పుడు ఏమంత అవసరం లేదులేండి రెండుసేపట్లో ఉంటే టైమ్ అయితుంది ఇంకేందోటి ఇంట్లో చేసింది తినేస్తే సరిపోతది
అంతేనండి
అంతే అండి ఇంకేం చేస్తాం అదే పనిగా వెళ్లి తెచ్చుకోనికింత ఓపికా శక్తి కూడా లేదండి ఈరోజు
లేదా
మీ క్లాస్లో కూర్చొని కూర్చొని
ఎనర్జీ డ్రింక్ తాగుతానండి అప్పుడప్పుడు
ఎట్ల చేస్తారండి ఎలా ఉంటుంది ఎనర్జీ డ్రింక్ అది
ఒమ్మన్ చల్ల నీళ్ళళ్ళకు నీళ్ళు తీసుకొని మంచి నీళ్ళు ఫ్రిడ్జ్లో కొంచేపు పెట్టి దాంట్లోకి నిమ్మకాయ చెక్కెర ఎసుకోండి అయిన చెప్పేదినండి మా మాట్లాడేది
ఇక్కడ ఎడతాతమండి మనకి ఇష్టం లేదు అట్లా
అయితే నిమ్మకాయ ఉప్పు వేసుకోండి
ఆహా అట్ల డ్రింకులు మనకి ఇష్టం కావాలంటే థమ్సప్లు తాగమంటే తాత
అలాంటి తాగుదనే అండి ఇలాంటి మంచివి చెప్తున్నాను
ఏం ఇష్టం లేదండి నాకి హ స్ప్రైట్ కూడా మళ్ళీ తాగానండి థమ్సప్ ఒకటే తాగుతా
థమ్స్అపే డేంజర్ అండి చాలా తెలుసా మీకు
ఇంక ఏం చేస్తాన్ అండి నాకు డేంజర్వే ఇష్టము నేను అన్ని డేంజర్ పక్కలకే పోతానంటాను తిక్కల దాన్ని
అందుకేనా మీరు బయపడ్రు